హలో
హలో
ఆ ఏం చేస్తున్నావ్ ఖాళీగానే ఉన్నావా
ఆ ఖాళీగానే ఉన్నానే చెప్పు
ఏమ్ లే ఇందాక మా నాన్న పాత రేడియో తీశారు. అందులో బేబీ సుబ్బారావు గారు పాట వస్తుంటే ని జ్ఞాపకం వచ్చింది. అందుకే ఫోన్ చేశాను
అవునా మా ఇంట్లో కూడా రేడియో అంటే ప్రాణం చిన్నప్పుడు ఆ పాటలు వింటూనే మనం పెరట్లో ఆడుకునే వాళ్ళం. కదా
నిజమే అసలు ఆ ఘంటసాల గారి పాట వింటేనే ఏదో తెలియని ప్రశాంతత నీకు నచ్చిన పాత పాట ఏది మరి
నాకు తెలుగు వీరలేవరి పాట అంటే భలే ఇష్టం. చదువుతుంటే ఎప్పుడైనా నీరసం వస్తే ఆ పాట వింట వేంటనే ఉత్సాహం వస్తుంది.
బలే చెప్పావు మరి నీకు చిన్నప్పుడు మీ అమ్మమ్మ చెప్పినా చందమామ కథలు గుర్తున్నాయా
ఎలా మర్చిపోతానో ఆ దైయం కథలు చెప్తుంటే నీ వెనకాల దాక్కునేదాన్ని కదా
అవును అప్పుడు మన ఇద్దరం ఒకేదిప్పటి కప్పుకొని పండుకునే వాళ్ళం.
ఆ ఆ రోజులు ఎంత బాగుండేవో కదా సరే కాని ఇవాళ మీ ఇంట్లో ఏ వంట చేస్తున్నారు.
ఇవాళ చింతకాయ పచ్చడి చేశారు. అది వేడివేడి అన్నంలో నెయ్యేసుకోని తింటె అబ్బా
అబ్బా వింటూనే నోరొరుతుంది. మా ఇంట్లో ములక్కయ సాంబార్ చేశారు. రేపు మధ్యాహ్నాన్ని కొంచెం పంపిస్తానులే.
ఏమ్ వద్దులే నువ్వు చేస్తే నువ్వు మానేసి నా కోసం వంటలు పట్టుకురావద్దు. మనం నోటిఫికేషన్ వచ్చాక గ్రాండ్గా పార్టీ చేసుకుందాం.
ఏమే నిన్న రాత్రి మా వీధిలో జరిగినా పెళ్ళికి వెళ్ళావా బలే హాడవిడి కదా
వంకాయ కలుపుతున్నావా అని అడుగుతుంటే విసుగ్గా అనిపించింది. నాకైతే
నాకు అదే అనుభవం ఆ పెళ్లి కూతురు మనకంటే రెండేళ్ళు చిన్నదే కదా అప్పుడే ఆమెకి అత్తారింటి గోళ మొదలైంది.
అవును మనం మాత్రం ఈ పుస్తకాలతో యుద్ధం చేస్తున్నాం మనల్ని చూసి మన వాళ్ళు వీళ్ళకి పెళ్ళళ్లు రావు ఉద్యోగులు రావు అని వెటకరంగా మాట్లాడుకుంటున్నారు
వాళ్ళ మాటలు పట్టించుకోకు మొన్న గ్రామ సభలో మా నాన్నని కూడా ఎవరో అడిగారంట నీ కూతురు కలెక్టర్ అయిపోతుందా ఏంటి అని
ఎంత మాట ఆ మాటలకి మా నాన్న మీ నాన్న ఏమన్నారు మరి ఆయనకు బాధ అనిపించిందా
లేదు నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని తను ఏదో ఒకటి సాధిస్తుందని చెప్పారు అది విన్నాక వాళ్ళక నాకు ఇంకా నమ్మకం పెరిగిపోయింది
మళ్ళే చెప్పాం మా ఇంట్లో మాత్రం అమ్మ కొంచెం భయపడుతుంది ఊరి రాజకీయాల వల్ల మనకేమైనా ఇబ్బంది వస్తుందేమో అని ఆ మా అందోళన
రాజకీయాలకి మనం దూరంగా ఉండాలి మన లక్ష్యం కేవలం ఒక పోస్ట్ కొట్టడమే ఇప్పుడు మనల్ని తక్కువ చేసిన వాళ్ళే మనకి సెల్యూట్ చేస్తారు
నిజమే ఆ రోజు కోసం నే ఎన్ని ఏళ్ళైనా ఎదురు చూస్తా ఈ వేసవి వెండలు ఈ అవమానాలు అన్ని మనల్ని రాట్దేలేసి సయి
అవును సరే కానీ నీకు ఆ జనరల్ స్టడీస్లో మహిళల సా సాధికారత గురించి టాపిక్ ఉంది కదా చదివావా అది
ఆ చదవాని అందులో మనలాంటి వాళ్ళ గురించి రాసినట్టు అనిపించింది మనం మారితేనే సమాజం మారుతుంది కదా
అవును ఏమే ఇందాక ఇన్స్టాగ్రామ్ లో మన క్లాస్మేట్స్ ఫోటోలు చూసావా ఎంత ఆవి
ఆ చూసానే కానీ వెంటనే ఫోన్ పక్కన పడేసి ఆ రైలు చూడ్డం మొదలు పెడితే గంటలు గడిచిపోతున్నాయి చదువు అస్సలు అవ్వట్లేదు అందుకే
అవును ఆ స్మార్ట్ ఫోన్ మనకి వరమో శాపమో అర్థం కావట్లేదు ఒకవైపు యూట్యూబ్ లో క్లాస్ వింటుంటే మధ్యలో నోటిఫికేషన్లు వచ్చి పక్కదారి పట్టిస్తున్నాయి
నాకు అదే ప్రాబ్లమ్ అందుకే నేను చదువుకునేటప్పుడు డు నాట్ డిస్టర్బ్ మోడం ఆన్ చేసి పెట్టుకుంటున్నా లేకపోతే వాట్సప్ గ్రూపులో వచ్చి అనవసరుపు మెసేజ్ చూసి బుర్ర పాడవుతుంది
నిజమే మన ఊర్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది కదా అందరు అందులో
హలో
స్కాలర్షిప్ కూడా పీడిఎఫ్లు వెతుకుతూ ఉంటాం
మొన్న మా తమ్ముడు అంటున్నాడు అక్క నువ్వు ఫోన్ పట్టుకుంటే చదువుతున్నావని ఎవరు నమ్మరు గేమ్ ఆడుతున్నామని అనుకుంటారని
వాళ్ళకేం తెలుసు మనం ఆ ఆన్లైన్ టెస్టులు రాస్తున్నామని గూగుల్లో అర్థం కాని పదాలకి వెతుకుతున్నామని
కానీ ఒకటి మాత్రం నిజం ఈ టెక్నాలజీ లేకపోతే మనలాంటి వాళ్ళకి ఇంత సమాచారం ఎక్కడ దొరికే చెప్పు సిటీకి వెళ్ళకుండానే ఇంట్లో కూర్చొని గొప్ప గొప్ప సార్ల క్లాసులు వింటున్నాము ఇప్పుడు
అది మాత్రం వంద శాతం నిజం ఈ డేటా ప్యాకేజ్ రేట్ పెరగక ముందే మన సిలబస్ అంతా పూర్తి చేసుకోవాలి మనం
అవును సరేగాని నీకు సైబర్ సెక్యూరిటీ గురించి జనరల్ అవేర్
ఆ చదివాను ఈ కాలంలో అవి చాలా ముఖ్యం మనకి ఉద్యోగం వచ్చాక కంప్యూటర్ వర్క్ కూడా ఉంటుంది కదా ఇప్పుడే నేర్చుకోవాలి.
ఆహ్ అవును ఈ మధ్య గమనించావా మన ఊళ్లో కూడా అందరూ ఈ జంక్ ఫుడ్ అలవాటు పడిపోతున్నారు.
అవునే మొన్న సంతకి వెళ్తే అక్కడ కూడా నూడిల్స్ మంచూరియా బండ్లు పెట్టేశారు మన చిన్నప్పుడు ఇవి ఏవి లేవు కదా.
నిజమే అప్పుడు మనం జొన్న రొట్టెలు సజ్జగట్టుక తినేవాళ్ళం అందుకే అప్పట్లో అందరూ ఎంత బలంగా ఉండేవారో.
అవును ఇప్పుడు మనం కూడా రోజంతా కూర్చొని చదువుతున్నాం కదా ఒళ్ళు నొప్పిస్తుంది నాకైతే నడుము నొప్పి కూడా మొదలైంది.
గంటలకు లేచి మా పెరట్లో కాసేపు యోగా చేస్తున్నా.
యోగానా నీకు ఎవరు నేర్పించారు ఆ ఫోన్ లో చూసి చేస్తున్నావా ఏంటి.
ఉమ్ ఆహ్ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా అది ఎడ్ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది చదువు మీద మీద కూడా ధ్యాస కుదురుతుంది ఈ మధ్య
అయితే రేపు నేను కూడా చేస్తా ఇద్దరం కలిసి చేద్దాం మన ఆరోగ్యం బాగుంటేనే కదా మనం గంటల తరబడి చదవగలం.
మరి నువ్వు మధ్యాహ్నం ఏం తింటున్నావు చదువు టెన్షన్లో తిండి మానేయకు మరి.
లేదులే మా అమ్మ రోజు ఆకు కూరలు వండు వండుతుంది కానీ ఈ ఎండలకి అన్నం కంటే రాగిజావ తాగితేనే హాయిగా ఉంటుంది.
మంచి పని చేస్తున్నావు రాగిజవ సలవ చేస్తుంది మన ఊరు పాత పద్ధతిలే ఇప్పుడు అందరు డైట్ అండ్ సిటీలో పాటిస్తున్నారు.
అవును వాళ్ళు దేన్ని ఫ్యాషన్ అంటారు మనకు అది జీవి జీవిత శైలి.
ఆ అవును ఇందాక మన పక్కింటి పిన్నివాళ్ళ అమ్మాయి స్కూటర్ మీద వెళ్తుంటే చూసావా ఎంత ధైర్యంగా తోలు
అవునే చూసు తాను మన ఊర్లో ఇప్పుడు అమ్మాయిలు కూడా బళు నడపడం మామూలు అయిపోయింది మన చిన్నప్పుడు అసలు సైకిల్ తొక్కాలంటేనే చాలా భయం వేసేది వింతగా చూసేవాళ్ళు.
నాకు కూడా ఎప్పుడుకైన సొంతంగా స్కూటర్ నేర్ కోవాలి అని ఉంది రేపు పొద్దున్న మనకు ఉద్యోగం వస్తే రోజు బస్సుల కోసం గంటలు గంటలు వేచి చూలేం కదా.
అవును ఆటోల కోసం బస్సుల కోసం ఎదురు చూడడం కం అంటేనే విసుగు మన దగ్గర బండి ఉంటే మన ఇష్టం ఉన్న చోటుకి వెళ్ళి రావచ్చు స్వేచ్ఛగా ఆ స్వేచ్ఛే వేరు
ఉమ్ కానీ మా ఇంట్లో నాన్నకి చెప్తే ఎందుకు తల్లి పడిపోతావు అని భయపడుతున్నారు ఆయనకి మన మీద నమ్మకం లేదు కదా. ఏదైనా దెబ్బ తగులుతుందేమో అని ఆయన భయం.
మా ఇంట్లో కూడా అంతే కానీ నేను ఒకటే చెప్పా పరీక్షలు రాసి ఆఫీసర్ ఆ అవ్వాలనుకున్నప్పుడు ఈ బండి నడపడం ఒక లెక్క అని దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు.
భలే చెప్పాం నిజమే మనం ఎంతటి కష్టమైన ఆ సబ్జెక్టులైనా చదువుతున్నాం. ఇది పెద్ద విషయం కాదు అన్నట్టు నీకు ట్రాఫిక్ రూల్స్ తేలుసా మన సిలబస్ లో కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు కదా.
తెలుసులే హెల్మెట్ పెట్టుకోవడం సిగ్నల్స్ పా పాటించడం ఇవన్నీ జనరల్ అవేర్నెస్ లో వస్తాయి కదా రేపు మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ పాటించాలి.
అవును మరి నీకు మొదటి జీత్ తం రాగానే బండి కొంట్ కుంటా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా
ఫస్ట్ అయితే ఒక మంచి స్కూటర్ కొనుక్కోవాలి అది ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం మన ఊరి నుంచి టౌన్ కి వెళ్ళాలంటే అదే కదా ఆధారం.
నిజమే ఈ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా ఇద్దరం కలిసి బండి మీద ఆఫీసులోకి వెళ్తుంటే ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూడాలి.
ఆహా ఆ ఉహ ఎంత బాగుందో సరేని సరే కానీ నీకు ఆ రవాణా వ్యవస్థ గుర్తు గురించి ఎకానమీలో టాపిక్ ఉంది కదా అది చదివావా.
చదువుతున్నా రైల్వేలు రోడ్డు మార్గాలు గురించి అన్ని అంకలు గుర్తుపెట్టుకోవాలి నువ్వు అవుతున్నావ మరి
ఆ చదువుతున్నాను కానీ అసలు ఏవీ గుర్తుండట్లేదు ఆ గ్రాఫులు చూస్తే కూడా నాకు తల తిరిగిపోతుంది.
ఏమైనా చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోవాలి అట్లయితేనే గుర్తుంటాయి.
నువ్వేమైనా కోర్స్ పెట్టుకొని చదువుతున్నావా.
కొన్నింటికి నేనుకు కావాలంటే పంపిస్తా పంపించాల
ఆ నాకు వాట్సాప్ లో పంపి నేను కూడా అవి చూసి నేర్చుకుంటాను
నువ్వు కూడా ఏమైనా వేరే నోట్స్ రాసుకుంటే నాకు కూడా పంపిదు
ఆ కరెంట్ అఫైర్స్ క్లాసులు వింటూ నోట్స్ రాస్తున్నాను నేను అది పంపిస్తాను
కొద్ది రోజులు రాసుకుంటున్నావా
ఆ ప్రతి రోజు అంటే రెండు రోజులుగా ఒక రోజు కలిపి రాసేస్తున్నా రోజు వినడానికి ఎక్కడ టైం ఉంటుంది
కూడా నేనే సెండ్ చేస్తాను
ఆ ఓకే పంపిస్తాను ఆ సరేనే బాయ్